హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీకు
వినిపిస్తుందండి
ఏం చేస్తున్నావ్
ఏం లేదండి మీరు
మ్మ్ నిను ఏం చేస్తా నన్ని బయటకు పంపిస్తా
మ్మ్ తిన్నారా అండి
లేదు ఇంత జల్దీ తినను నేను కస పన తింటా నువ్వు
మేము మమ్ ఇందాకే ఊర్ నుండి చమండి ెళ్ళొచ్చానండి
ఆ
మా కళశాలకి వెళ్ళొచ్చానండి
నా కలేష్ వాాలా
నా కళాశాలకి వెళ్ళొచ్చానండి లేట్ అయిందండి వచ్చేసరికి
కళాశాలనా ఆ మరి ఊరి పేర ఏమో డిఫరెంట్ ఉంద అన్నట్టు నేను అనుకుంటున్నా అలా
అండి కళశాలక ఎలా స్నాన్ చెప్పానండి ఆ ఏం లేదండి
అండి అనీ బానే మాట్లాడుతున్నారుగా
ఆ ఏం కూరండి మరి ఈ రోజు
ఏమో నేను ఇంట్లో తినను దోస్త గాని బర్త్డే ఉంది పుట్టినరోజు అండి ఈ రోజు
పుట్టిన రోజు కేళ్తనూరా
ఆల్రెడీ ఇడే ఉన్నా చూడాలి ఏమవుతదో
అవునా మరి ఏం తిందాం అనుకుంటున్నారండి
ఏమైతేో చూడాలి ఇగ నేను ఏదో బిర్యానీ లేదా ఏద నా స్ీరా అన్నాడు మేమనుకుంటన్నా
అవునా ఏం బిర్యానీ అండి
ఏదో ఒకటి దొరికిన బిర్యానీ మీరేం కూర వండదున్నారు
మాది చికెన్ అండి ఇప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ తిన్నామండి ఆ బ్రెడ్డ్ ఆమ్లేెట్ ఆ అవునండి ఆ ఆ ఎలాొచ్చారా అండి మరి మీరు కళాశాలకి
నేను కళాశాలకు బోతలేనండి
ఎందుకండి
కొంచెం ఇబ్బంది ఉంది అయితే ఈ ఆట వెళ్ళడం లేదు
అవునా ఏమి ఇబ్బంది అండి
కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతున్నార అయితే
ఎందుకు ఎందుకండి ఎందుకు ఎక్కువ అడుగుతున్నారు హలో హలో వినిపిస్తుందా అండి
హలో
హలో
హల్
హలో వినిపిస్తుంద అండి
ఆ వినిపిస్తుంది మీకు వినిపించడం లేదా
ఆహా లేదండి ఇంతసేపు వినిపివ్వలేదండి
అవునా మీరే ఏంటో వెళ్లిరని నేనే అనుకున్న ఎట్లున్నారండి మీరు
ఆ బావున్నా అండి ఆ ఆ వ అట్లనే ఉంటాయండి ఇగ
అవునా
ఉహూ మాకు నిన్న ప్రోగ్రామ్ జరుగుండే అండి ఇగది ఎంజాయ్ జేసి
ఆ ఆ మీకేందండి మీరు చేస్తుంటారు
ఏంటండి
ఆ ఏదో అన్నారు
వచ్చమండి అందుకే నిన్న పన్నెండింటీ వరకి ఉమ్
మీకు మంచిగానే పంపిస్తున్నారు ఎవరేమనలేదా మీకు
ఎవరా ఎందుకండి
ఎలాన్నారుగా
ఆహ్ ఆహా తిరగనికి కాదండి మా కళాశాలకే అండి
అవునా
అవునండి
పక్కన ఎవ్వరండి ఏదో మాటలు శబ్దాలు వినిపిస్తున్నాయి
నేను ఇట్లా మా గల్లి పక్క గల్లికి ఏళ్తున్నా అండి ఇట్లా మా పెద్దమ్మ వాళ్ళింటికి
అవునా
అవునండి మరి మధ్యాహ్నం తిన్నారా అండి అవునా ఎందుకు
అలా అవుతుంది
ఒక్కొక్క రోజు తొందర గడిచిపోతదండి
ఒక రోజు తొందర గడిచిపోతుంది నే నెలలే గడిచిపోతాయి సంవత్సరాలు కూడా గడిచిపోతాయి అవునండి
హ్మ్ మీరు ఇందాకేమో అన్నారండి
ఏం ఏమన్నా
మీకు పంపించారు అని అన్నారుగా
ఆ ఏటో ఏదో అన్నరుగా ఈవెంట్ సమ్థింగ్ అని అదే మంచిగానే పంపించారు అన్న మీవాళ్ళు
పంపిస్తారు కదండి ఈవెంట్ అన్నంనక పంపివ్వరా అండి ఉహు
ఇగ అందరుంటే అందరితో పాటు
ఎల్లాలి కదండీ
అవును
హ్మ్ మీరెందుకు వెళ్ళట్లే అండి
నేను ఇగా వెళ్ళాలని లేదండి నాకు
అవునా అండి మొన్న రంజాన్ పండుగ మంచిగా జపుకున్నారా అండి
ఏం లే అండి అలానే
అవునా ఏమేం చేసుకున్నారండి హలో
హలో హలో
ఆ ఎలా అయిందండి
బానే అయింది
అవునా అండి ఏమేమి చేసుకున్నారండి స్పెషల్స్
ఏం చేస్కున్నారు పయసం బిర్యానీ ఉంటది ఎలాగో బిర్యానీ ఉంటది కస్టర్డ్ కూడా ఉండే
ఉ
ఇంట్లోనే ఇగ
మీ స్నేహితులకి పంచారా అండి మరి
ఆ పంచినం
అవునా అండి ఎంతమందికి పంచారు ఏంటండీ
ఎంతమంది కంటే ఒకటి రెండు మూడు నాలుగు నలుగురు అంతే
అవునా అండి
అవునండి మీరు అవును అవునా అవునా అని మంచిగానే అంటున్నారే
ఎంత ఎంత తీసుకుంటారండి మీరు అందాగా
మీర అందరితోను ఇలానే మాట్లాడుతున్నారా అండి
లేదండి నేను ఎవ్వరితో ఎక్కువ మాట్లాడను అండి
ఇలానే ఇలానే మాట్లాడుతున్నా మాట్లాడార ఎవరితోనైనా ఇంతకు ముందు
ఆ మాట్లాడానండి
అవున అబ్బాయి లేనా అమ్మాయిలా అవునా
ఉ
మంచిగానే మాట్లాడుతున్నారుగా మరి హా అవునా
ఉ
ధన్యవాదాలు నాకేం అవసరం లేదులే కాని
ఓకే అండి
మ్ సరే అండి అనాలి
అవునా అండి సరే అండి అండి మీ అమ్మ వాళ్ళకి
ఆ
మీ అమ్మ వాళ్ళకి చెప్పారా అండి
ఏమని
బయట తింటాను ఈరోజు అని
చెప్పలే
ఎందుకండి మీరు చెప్పెళ్ళాలి కదండి
చెప్తాను ఫోన్ చే వాళ్ళు కాల్ చేస్తే చెప్తాను
అవునా మీరు మీరు చేసి చెప్పారా అండి
లేదు చెప్పను
ఎందుకండి అట్లా
ఆ
ఎందుకండి అంటున్నా అంటే మళ్ళా వాళ్ళు ఎక్కువ చేత్తారు కదండి మీరు ముందే చెప్తే వాళ్ళు తినేసి పడుకుంట
ముందే చెప్తే త్వరగా త్వరగా రమ్మని చెప్ తారు ఏ ఇంట్లో ఉండని అన్నం మేం అలా ఏమి ఉండదు అకౌంట్ మార్జ్
ఆ ఎక్కువ ఉంటే మంచిదే గానీ
ఉ మనీ మరీ లేదు ఏం లేదు ఇగ
ఉహు మీ అన్నయ్య పాపలు బాగున్నారా అండి
అవునా మీకు తెలుసా వాళ్ళు అవునా మరి ఇంత ఆప్యాయంగా ఎందుకు సంబోధిస్తున్నారు మీరు అసలు
అర్థం కాలేదు అండి
ఎంత ఆప్యాయంగా సంబోధిస్తున్నారు అయితే
అలువాట అండి ఎవరితో అయినా అట్లానే మాట్లాడ్డం అలువాట అండి
మాట్లాడడం అయిపోయినంక ఎవరు తో అన్న మాట్లాడారా మీరు తర్వాత
ఏంటండి
మాట్లాడడం అయిపోయిన తర్వాత
ఊ
తర్వాత మళ్ళ ఎవరితో నన్న మాట్లాడిర
ఆ మాట్లాడతాం కదండి
అవునా
మా స్నేహితుడు ఇందాకే కాల్ చేశాడు అండి మాట్లాడాను అండి
అవునా ఎవరు అతని పేరు ఏమన్నా చెప్పగలుగుతారా
ఆహా మీకెందుకండీ మా స్నేహితుల గురించి
అవునా
ఏ ఆహా అంత వద్దండి అంటే ఎంత ఉండలో హా అంతే ఉండాలండి ఎక్కువ చెప్తే ఎట్లా ఉంటది
అవునా
ఉహు సరే అండి మరి మీరు బర్త్ డే పార్టీలో ఉన్నట్టున్నారుగా
లేదు ఇంకోసేపు మాట్లాడండి సరే సరే ఓకే